హలో ఆ వినబడు మీ వాయిస్ నా వాయిస్ మీకు వినపడుతుందా మీ వాయిస్ రావట్లేదండి
ఏం చేస్తున్నారు
ఏంలేదండి ఇందాకే మా మమ్మీ బిర్యానీ చేస్తుంటే హెల్ప్ చేసి వచ్చ శుభచ్చిన ఎంజేస్తున్నారు
ఆఓ
హలో హలో చెప్పండి
తిన్నారా
ఆ తిన్నా ఆ తిన్నానండి
ఏం స్పెషల్
మీరు తిన్నారా
తిన్నాము
మాది బిర్యానీ అండి ఇవాళ మీది హలో హలో
నార్మల్
వినిపిచెట్లేదండి మీ వాయిసు
దమ్ బిర్యాణియా లేద నార్మల్ బిర్యాణియా అది అడుగుతున్న
దం బిర్యాణి అండి
మీరే చేశారా
లేదండి మా మమ్మీ చేసింది మీరు తన్నారా హలో
ఉ
హలో హలో వినిపిస్తుందా మీకు
గుప్ప
తిన్నారమీరు
ఎడన్నా బయటికి షాపింగ్కి వెళ్లారా
షాపింగ్ ఇట వెళ్ళలేదండి నేను ఒక ఫోర్ డ్రెస్సెస్ ఆ ఆర్డర్ చేసిన ఆన్లైన్ లో ఆఫ్ నడుస్ తునధి ఆన్లైన్ ప్లాట్ఫామ్మ్స్లో ఆర్డర్ చేశానండి మీరు వెళ్లారా హలో
ఇ మళ్ళ చ
మిమాల్నాండి మెడిసిన్ కోసం అవునావును ఏం పచ్చేజ చేసార ఏంటి
అ
తీపే అంది
పిల్లి ఉంది మా రిలేటివ్స్ ది వాళ్ళ పెళ్లి కోసం శాలది తీసుకున్నాం
మళ్లీ సారీ సార్ డ్రెస్సెస్ అవేమి ఇట్లుందండి రీజనబుల్ ప్రైజెస్ ఏమైన్నా ఆఫర్స్ నడుస్తున్నాయా
ఆ ఆఫర్స్ చ సబర ఫర్
ఉమ్
ఇ మ
ఏం సర్వీస్ తీసుకున్నారండి
న పెళ్లికి పెడతారు కదండి ఇడా
కాలేద అండి
పెళ్లి ఫోకస్ చేయ్యనీకి కొన్ని సారీస్ పెడతారు కదా ఫ్యామిలీ మెంబర్స్ కి
యా సరే స అంటే పట్టు ఆ వర్కా అట్లా అడుగుతూరు ఆంథే వి వినాడు మీ హాబీస్ ఏంటండి
ఐ యాం ప్లేయింగ్ గేమ్
ఎమ్ గేమ్స్ ఆడతారు అని
బాడ్మింటన్ గేమ్స్ఏ ఆడతాం బ్యాడ్మింటన్ ఖోఖో
సిటీలు ఆడుతారా
మీరు ఆడతార
ఇంకా క్రికెట్ అట్లాంటివి ఏమన్నా ఆడతారా?
ఓన్లీ బ్యాడ్మింటన్ చిన్నపుడు ఆడేది మంచిగా అన్నయ్య వాళ్ళతో
ఒక ఎప్పుడు ఆడట్లేదా
తీసి
ఇంకా మీది ఏం కర్రి అండి
అది ఫిష్ కర్రి ఆ అండి ఈ రోజు
సరే ఆ నీకు టి షర్ట్ కావాలి ర ఇస్తా
ఫార్మల్ ఫిష్ ఫ్రై అంట బాగాష్టాం కర్రీ కాకుండా
హమ్ ఎక్కువ ఏం తింటారు అండి పెద్ద వాలు ఫిష్ హా చిన్న ఫిష్ హలో
వినిపిస్తుందా అండి అండి హలో
ఫోన్ లో బ్లాక్ గానే వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
నాకు కొంచెం బ్రేక్ అవుతుందండి మీ వాయిస్ ఇప్పుడు ఓకేనా
క్లారిటీనే ఉంది మీ వాయిస్
ఆ
లో మెరుదే స్ఫుడ్ హలో
నడు
కు
సీకరా
విష మ కన్ సార్ స
నేను క్రాబ్ తిననుండి ప్రాన్స్ బాగా తింటాను ఫిష్ కూడా బానే తింటానండి
అ ప్ర నంచి కుస
నాకు అంటే పెద్ద ఫిష్ అయితే ఫ్రైకి ఇష్టాము చిన్న ఫిష్ అయితే సూప్ ఇస్తామండి రెండు తింటా ఈక్వల్గా
అతార
ఆ
గేమ్స్ ఆడత మొబైల్ చ ఔట్ డోర్ గేమ్స్ని
షటిల్ ఆడానండి నేను మొబైల్స్లో అంటే ఇంకా క్యారంమ్ చర్చెస్ లోడ్ అవుతుంది హ హలో పేమెంట్ ఆగదు
ఏమైనా మూవీస్ తీసారా ఈమధ్య
ఈ మధ్యాల అంటేం హర హర మోసంన్నాయి చూస్తున్నా అండి చూద్దామని ఏవంతా హర్రర్ అనిపిస్తారు అన్ని కూడా ఏమంటున్నారు లాస్ట్ సైంటిఫిక్ రీజన్ అనిసేసి తేసి సైన్స్ ను ఆడ్ చేసేస్తున్నారు మీకు మీరు మూవీస్ చూస్తారా ఆ వినిపించట్లేదండి మీ వాయిసు హలో
ఓకే ఒకేనాయి ఎప్పుడూ వాయిస్
ఇప్పుడు పర్ఫెక్ట్ అది
ఈ రోజే ఒక ఒక మూవీ చూసానండి విత్ లవ్ అని మూవీ నేమ్
అవునా ఎలా ఉందండి
పో వాళ్ళు ఇద్దరు ఒక జూనియర్ ఉన్న ఒక సీనియర్ లవ్ స్టోరీస్ వాళ్ళు క్లాస్ స్కూల్ ఉన్నప్పుడు టెన్త్ క్లాస్ జూనియర్ ట్వల్ క్లాస్ సీనియర్ వాళ్ళ క్లాస్ మేట్స్ లవ్ చేస్తారు కాకపోతే అది వాళ్ళ చెప్పరు లబ్ధ చెప్పవస
ఓహో
వాళ్ళి పెద్దగా అయిపోయినాక వీళ్ళిద్దరికి మ్యాచెస్ చూస్తుంటే పెళ్లి చూపుల అయితే నేను మిమ్మల్ని ఎక్కడినో చూసిన వాళ్ళదర్నీ చెప్పేసి వాళ్ళ గురించి చెప్పుకుంటుంటే ఐడియా వస్తుంది వాళ్ళకి
ఆహా
ఇ పల్లి ఆ అమ్మాయికి హీరోయిన్ కి ఒక డౌట్ వస్తుంది మన చైల్డ్ హుడ్ లో ఒక లవ్ క్రష్ ఉండే కదా వాళ్ళకి మనం చెప్పేస్త ఎక్ట్తుంటుంద అని చెప్పేసి వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు
అ
ఆల్రెడీ ఒక కిలో రబ్ జేయ్ క సమ్మాకి నాలుగయిపోదు పెళ్లై పోది
బాగుందా అండి మూవీ అయితే హలో హలో
నా వాయిస్
విని ఆ వినిపిస్తుందండి బాగుందా అండి మూవీ అయితే
బావుంది
బ పట్ రెడింది
సరే అండి ఉన్నానా మరి
థ్యాంక్యూ